హలో
ఆ బాగున్నార అండి
ఆ బాగున్నమండి
ఓకే మీరు అన్నం తిన్నార
ఆ తిన్నామండి
ఉహు ఏంకూర
మటన్ నండి ఇయల
ఓకే ఓకే అయితే మీరు అంటే ఏమన్న బిజినెస్ చేస్తార లేకపోతే జాబ్ చేస్తార
ఎమ్ బిజినెస్ చేస్తామండి
ఓకే ఓకే ఏ బిజినెస్ ఉంటదండి మీది
మాద పాల బిజినెస్ అండి
ఒకే ఒకే అంటే ఆ బర్రెలతోని పాలు తీసి పాలు అమ్ముతార అండి
అవునాండి డైరీ ఫామ్ లెక్క
ఆవునా డైరీ
హు
ఓకే ఓకే అంటే ఇప్పుడు పాలు రావాలంటే ఇప్పుడు ఏమన్నా ఆవులకి, గేదె గేదెలు ఉన్నయా ఆవులు ఉన్నయా మీ దగ్గర.
గేదలే ఉన్నయి ఆవులు లేవండి.
ఆ అంటే గేదలల్ల కూడా చాలా టైప్స్ ఉంటయని నేను విన్నాను. అవి దాంట్ల ఏమేమి ఉంటయండి గేదెలల్లా?
గేదెలల్ల చాలా రకాలు ఉన్నయండి.
ఉహ్ అంటే అవునా అంటే ఏమేమేం ఉంటయి కొన్ని ఎగ్జాంపుల్గా
గౌడి అని ఉంటయి, ముర్ర అని ఉంటది, మిన్ని అని ఉంటయి.
అవునా మరి వీ వీ వీటిలల్లో ఏ ఏ టైప్ అంటే ఏ జాతీ ఆ దానికి పాలు ఎక్కువ వస్తాయి.
పాలనేది అంటే వాతావరణం మనకెళ్ళు అన్ని చూసుకొని తీసుకోవాలండి. పోయి
కరెక్టే ఇప్పుడు ఇప్పుడు నాటు ఆ నాటు గేదలు కాకుండా ఆ మొర్ర జాతి అని లేకుంటే దాని తర్వాత ఇప్పుడు గౌడీ బర్రెలని ఉంటయి ఆ వాటిలల్ల ఏది పాలు ఎక్కువ ఏది ఇస్తయి.
ఈ గౌడీ కూడా కొంచెం నయమే అండి. ముర్ర అయితే కాస్తా బెటరు, మిన్ని అయి తే ఇంకా బెటర్.
అవునా రేటు రేట్లు వచ్చేసి ఏది ఎక్కువ ఉంటది గౌడి బర్రేకు ఎక్కువ ఉంటదా, మిన్ని కి ఎక్కువ ఉంటదా.
మిన్నికే ఎక్కువ ఉంటది ఇంకా ముర్ర జాతికి ఎక్కువ ఉంటదండి గౌడి కంటే నార్ మలె ఉంటది.
ఇప్పుడు మన మీ వాతావరణానికి అనుకూలంగా ఏ ఏదైతే ఎక్కువ మంచిగా ఉంటది.
మా వాతావరణానికి అయితే గౌడీ ఇంకా మిన్ని. అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని కట్టుకోగలిగేది.
మీరు వాడేదేంటి ఇప్పుడు ప్రజెంటు?
నేనైతే క్రాసింగ్ బీడ్ వాడతన్నా అండి.
ఆహా క్రాసింగ్ బ్రీడా.
ఆ
ఈ క్రాసింగ్ బ్రీడ్ వాడేటప్పుడు మరి వీటికి పాల ఉత్పత్తి ఎక్కువ రావడానికి ఏమనా మీరు దానికి ధాన్యం ఎక్కువ ఏం పెడతారు ధాన్యము.
తవుడు ఎస్తామండి, కొబ్బరి పిండి
హ్
కొబ్బరి చెక్క లేకుంటే ఏమె పల్లి చెక్క.
ఉహ్
ఇంకా గో దాన. ఆల్ మిక్స్ దాన దొరుకుతదండి అది ఎస్తం.
అలా కాకుండా గడ్డి పొడుగు జాతి గడ్డి ఉంటది చూడు, పొడుగు జాతి గడ్డి పెంచుతరు కొంతమంది దాని వల్ల లాభం ఏంటిది?
అది సొప్ప అంటరండి దాన్ని.
అవునా సొప్పా
అదేందంటే బర్రె హెల్దీగా కాస్త ఎక్కువ పాలు ఇవ్వడానికి వేస్తారు పచ్చిమేత
అవునా ఇప్పుడు ఈ బర్రెలు కాకుండా మరి ఏమన్నా మీరు మేకలు కానివ్వండి మేకల పెంపకం కోళ్ళ పెంపకం అట్లాంటివి ఏమైనా చేస్తారా
ఏ లేదు లేదండి వా గురిపోతుంది అయితే మనకు అవగాహన లేదండి
ఫోన్లో అయితే లేవు సాగినా ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమి లేవు
అవునా
మీరేం చేస్తారు అండి
మేము ఏం లేదండి ఒక ప్రైవేటు జాబ్ చేస్తాము మేము కంప్యూటర్ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తాం అన్నట్టు ఆ కోచింగ్లో మనకు వచ్చేసి కంప్యూటర్ సంబంధించిన కోర్సులు ఏమైనా ఉంటాయి కదా
ఆ
ఆ కోర్సెస్ అనేటివి నేర్పిస్తాం ఆ కోర్సులలో మనకు వచ్చేసి పీజిటిసీ అని ఉంటది పీజిటీసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎప్లికేషన్స్
ఆహా
ఆ దీంట్లో మనకు వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటాయి దాని తర్వాత మనకి టైపింగ్ స్కిల్స్ నేర్పిస్తాము ఆ టై పింగ్ స్కిల్స్ తర్వాత వచ్చేసి మేము ఎంఎస్ ఆఫీస్ అని ఒకటి మెయిన్ చాప్టర్ ఉంటుంది
ఆహా ఎంఎస్ ఆఫీస్
ఆ ఎంఎస్ ఆఫీస్ అంటే దీనిలో టోటల్ ఆఫీస్ వర్క్ ఉంటుంది అన్నట్టు దీన్నే మనం డాటా ఎంట్రీ కూడా అంటాము
అంతా అదాయం ఓకే అండి
ఎంఎస్ ఆఫీస్లో ఏమేముంటాయంటే మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అని చాప్టర్స్ ఉంటాయి మళ్ళీ
ఆహా ఇందులో కూడా ఇంకా మూడు చాప్టర్లు ఉంటాయి అన్నట్టు
ఆ ఈ చాప్టర్స్ అన్ని మనము క్లుప్తంగా వివరించి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తామన్నట్టు ఈ దీని వల్ల వాళ్ళు ఎటువంటి ఆ ఏ ఆఫీస్ కి వెళ్ళినా ఆఫీస్ వర్క్ అని చేయడానికి ఈజీగా ఉంటది దీంట్లోనే లాస్ట్ కి మనకు సి లాంగ్వేజ్ అని సి లాంగ్వేజ్ సంబంధించిన బేసిక్స్ దాంతో పాటు ఇంటర్నెట్ స్కిల్స్ అని ఉంటాయి ఇంటర్నెట్ లో మీకు జీమెయిల్, ఇమెయిల్ క్రియేట్ చేయడం మెయిల్స్ పంపించడం వచ్చిన మెయిల్స్ ని రిసీవ్ చేసుకోవడం వాటి ద్వారా ప్రింట్ సెట్లా తీయాలి ప్రింట్ అవుట్ సెట్ స్కిల్స్ అన్ని నేర్పిస్తాం
ఆ
ఇది కాకుండా మళ్ళీ ట్యాలీ సాఫ్ట్వేర్స్ అని ఉంటాయి ట్యాలీ అంటే ఇప్పుడు మనము ఎకౌంట్స్ అన్నట్టు ఏదైనా ఒక షాప్ ఒక ఆర్గనైజేషన్ కానిండి ఒక కంపెనీ కానివ్వండి ఆ కంపెనీలో మనకి ఎటువంటి లెక్కలు చేయాలన్నా దాంట్లో ఈజీగా ఉంటది అన్నట్టు ఎక్స్పెండిచర్స్ ఖర్చులైన ఖర్చులైనయి ఒక దాంట్లో ఖర్చులైన ఒక దాంట్లో నమోదు చేయడము ఆ రిసిప్ట్ అంటే వచ్చిన దాన్ని ఒక దాంట్లో వేయడము దాని తర్వాత పర్చేజ్ ఏమైనా కొన్నాయి మనం దాంట్లో వేయడము సేల్స్ ఎవరికైనా మనం సేల్స్ చేసాము అమ్మాము అవి దాంట్లో వే ద్వార కంపెనీ మొత్త ఆ టాలీ సఫ్ట్వేర్ మొత్తం ఆటోమేటిక్ క్యాలిక్లేషన్ చేసుకుంటది అది
ఉహు ఇన్కమ్ ట్యాక్స్ అన్నట్టు
ఉ మనకి వచ్చిన ఇన్కమ్ ఎంత మనకి అయిన ఖర్చులు ఎంత వచ్చిన ఆదాయం ఎంత అవన్నిపోంగ కంపెనీ లాభాలు ఉందా నష్టాలులు ఉందా నష్టాల్లో ఉంటే ఎంత నష్టాల్లోన ఉంది లాభంలో ఉంటే ఎంత లాభంలో ఉంది ఇవన్నీ క్యాలిక్యలేట్ చేసి చూపిస్తుంది మన కంపెనీ ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ యొక్క స్టేటస్ చూపిస్తది అది దీన్ని చాలా మంది ఇంటర్నేషనల్ వైజ్ గా నడుస్తుంది ఇది ఎగ్జాంపుల్ గా ఇండియా కావచ్చు ఆ పాకిస్తాను తర్వాత ఈ యుఎస్ అమెరికా యూకె యునైటెడ్ కింగ్డమ్స్ ఆ తర్వాత ఈ సౌత్ ఆఫ్రికా కొరియా అంటే ఇంటర్నెషనల్ లెవెల్లో నడస్తు ఇ ట్యాలి సాఫ్ట్ వేర్
ఆహా
ఇటాలీ ఒకటి ఉంటుంది దాని తర్వాత ఫోటోషాప్ అని ఉంటుంది ఫోటో షాప్లో ఫోటో ఎడిటింగ్ చేయడం ఫోటోని ఆ మిక్స్ చేయడం తర్వాత ఆల్బమ్ డిజైనింగ్ అంటే ఇప్పుడు పెళ్ళిలు అయితయి కదా
ఆ పెళ్ళిళ్ళ అయితేయండి
పెళ్ళిళ్లలో ఫోటోలు దిగిన తర్వాత ఆ ఫోటోలు దిగిన బ్యాక్గ్రౌండ్ ఒక పూల తోటలాగా లేకపోతే బాక్గ్రౌండ్ లో ఒక చెరువు దగ్గర సముద్రం దగ్గర నిలబడ్డట్టు లేకుంటే మనకి ఫ్లెక్స్లు తెలుసా అండి ఫ్లెక్స్లు
ఆ తెలుస అండి ఫ్లెక్సీలు
ఆ మనకు ఎటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా డైరీఫాం అన్నరు డైరీఫామ్స్ ఫ్లెక్సీ ప్రిపేర్ చేయొచ్చు దాంట్లో ఏమైనా పార్టీకి సంబంధించిన పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ ఉంటాయివి కూడా ప్రిపేర్ చేయచ్చున్నట్టు దాంట్లో ఏముంటది ఫోటోస్ అన్ని మనము క్రాప్ జేసి కట్ చేసి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకొని దానికి ఒక టెక్స్ట్ అంటే ఫలానా ఫలానా నీట్లో టెక్స్ట్ రాసేసు కొని దానిలో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా ఆ ఇవన్నీ కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి ఏంటిది ఆటో కేడట్ అంటారు ఆటో క్యాడ అంటే ఒక ఏదైనా ఇల్లు కడుతున్నాము ఇంటికి సంబంధించిన నష్ గయాలంటవు నక్ష అంటే ప్లానింగ్ ఆ ప్లానర్స్ ఇప్పుడి మ్యాపు ఎగ్జాంపుల్ గా మీకు ఉన్న స్థలం ఎంత ఆ స్థలంలో టూ టూ వన్ బెడ్రూమ్ వన్ కిచెన్ వన్ హాలు తర్వాత ఈ లీవింగ్ స్పేస్ తర్వాతికి లెట్రిన్ బాత్రూము ఆ తర్వాతికి ఒక వైపు మనకి నడవడానికి ఒక గల్లీలాగా స్పేస్ ఇవన్నీ వాళ్ళు ఫస్టే ప్లాన్ జేసి ఇస్తారన్నట్టు ఇటువంటి ప్లాన్స్ అన్ని మనము ఆటో క్యాబ్ లో చేయడం జరుగుతుంది
ఇది కూడా నేర్పిస్తారా అండి మీరు
ఆ అంటే మా దాంట్లో చాలా ఉన్నాయి కాకపోతే నేను దాంట్లో ఫోటో షాప్ మీ ఇప్పించాను ఆటో గార్డ్ నేర్పించాను ఓన్లీ పీజిడిసి టాలీ అకౌంట్ సాఫ్ట్వేర్స్ నేర్పిస్త అన్నట్
ఆహ అకౌంట్స్ వరకేనా అండి మీది
ఎకౌంట్సు మళ్ళీ ఆఫీస్ వరక్
ఇగని ఇంకా ఆఫీస్ వరకు
ఆ ఆఫీస్ వర్క్ అంటే ఒకరికి అన్ని కోర్సులు వచ్చి ఉండవు ఒకరికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోర్సులో నైపుణ్యం పొంది ఉంటారు అన్నట్టు.
మ్ హూ
మీరు ఎప్పుడైనా కంప్యూటర్ అట్లాంటివి ఆపరేట్ చేసారాండి.
ఏ ఏదో అట్లా చిన్న చిన్న మెల్ల మెల్ల గా చేసినాము అండి.
అవునా, కంప్యూటర్ అనేది కంప్యూటర్ అనేది ఏంటంటే అది యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటాది. ఏదైనా మనం చేయాలన్నా ప్లానింగ్స్ కావాలన్నా ఏదైనా ఆఫీస్ వర్క్ కావాలన్నా ఈజీగా చేసుకోవచ్చు దాంట్లో.
అట్లా ఏం చేయలే గానీ ఊరికే గేమ్లు ఆడడానికి.
మ్
టైపింగ్ కాస్త అట్లా చేస్ కానీ ఇవి ఏం నేర్చుకోలేదండి.
మ్ మీరు ఇప్పుడు గేమ్స్ ఎప్పుడైనా కంప్యూటర్ లో గేమ్స్ ఆడారా?
ఆ ఆడాము అండి
ఏ గేమ్ అంటే చాలా ఇష్టము. ఏ గేమ్ ను ఎక్కువ సార్లు ఆడారు.
ఎక్కువ సేపు అంటే స్కేట్ బోర్డే ఆడినామండి.
అవునా
ఇంకా షూటింగ్ గేము షూటింగ్ గేమ్.
ఉ ఉ అంటే మీకు ఫోన్లో ఆడడం కన్నా గేమ్ కంప్యూటర్ లో ఆడడం మంచిగా అనిపి? స్తుందా ఫోన్ లో మంచిగా అనిపిస్తాదా
కంప్యూటర్లోనే మంచిగా అనిపిస్తాదండి.
ఎందుకు స్క్రీన్ పెద్దగుంట దనా
ఆ స్క్రీన్ పెద్దగుంటే మనం అనుకూలంగా ఆడుకోవచ్చు కానీ
అవునా
మ్ తిన్నరండి? మీరు.
ఆ మేము తిన్నామండి. ఇప్పుడు ఇంతకు ముందే తిన్నాము. అంతకుముందే డిన్నర్ అయిపోయింది. కర్రీ వచ్చేసి పప్పు. పప్పు కర్రీ.
పప్పా
పప్పు ప్లస్ ఎగ్గ ఆమ్లెట్ తర్వాతక నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడీ. చాలా అంటారు కదా?
మ్ హూ హూ కావాలండి
తర్వాత పెరుగు ఇవన్నీ ఉండే దిండుగా దాంతోను కొంత దాంతోను కొంత తిన్నాం అన్నట్టు.
మ్ హు హూ
ఇప్పుడు ఇవన్నీ మనము చేసేటప్పుడు మనకి ఏ ఐటమ్ అయితే మనకు నచ్చిద్ధో ఆ ఐటమ్ తింటాం అన్నట్టు ఇంట్లో కర్రీస్ అనేవి నార్మల్ గా వన్. టూ, త్రీ కర్రీస్ అట్లా ఉంటాయి. పొద్దునే, మధ్యా మధ్యాహ్నం ఒక్కర్రీ చేస్తారు. అది మిగిలింటాది. సాయంత్రానికి కొద్దిగా దాంతో పాటు సాయంత్రం ఒకర్రీ చేస్తారు. ఈ రెండూ కర్రీలలో మనం ఏదో కర్రీ వేస వేసేసుకొని తింటాం అన్నట్టు.
ఆహా! ఇంకేం చేస్తారండి మీరు.
ఖాళీ గున్నప్పుడు ఏం జేస్తామండి ఖాళీ గా ఉన్నప్పుడు కొద్దిగా ప్లేయింగ్ చేస్తాం. క్రికెట్ కావచ్చు లేకుంటే ఏదైనా సెటిల్ కావచ్చు అట్లాంటివి చేస్తాం. ఎప్పుడైనా సండేస్ అట్లా వచ్చినప్పుడు ఎటైనా టూ బయట ఊర్లోకి వెళ్ళడము లేకపోతే ముస్లిమ్స్ కదండీ మేము దర్గాకి వెళ్తాం వెళ్ళి అక్కడ దర్శనం అట్లాంటివి చేసుకుంటాం
హు హామ్
ఒకే అండి థ్యాంక్యూ
ఆ ఓకే అండి